హలో సిస్టర్
దే సిస్టర్ మా హస్బెండ్ కాల్ చేశారు
అవునా అదేత్రీ టైమ్స్ నాది ఇంగ అట్లనే అయి పోయింది మార్నింగ్ రాత్కది ఫోర్ ఫోర్ టైమ్స్ ఏమవుతానది ఇప్పుడు మీది మొత్తం సిక్స్ టైమ్స్ అయింది ఇంగ నాది అట్లనే
ఏమైంది ఇప్పుడుం మళ్ళీ కాల్ చేసారా మీరు
ఆ చేసా రింగింగ్ అని వస్తుంది అని మీరు లిఫ్ చెయట్లేరు అదే కాల్ డిస్కు కనెక్ట్ అయిన తర్వాత
ఒకటి నేను లిఫ్ట్ చేసా కదా
లేదు లిఫ్ట్ చేసి ఇల్ళు ఒక వన్ మినిటే ఉండె తర్వాత కట్ చేసిల్ళు
అసలు ఏమి వినిపయలేదని కట్ చేసా కట్ అయితే నీకే వస్తాయి
అదే కట్ ట్టయింది వన్ మనిట్
లో వస్తాది
అవునవును అంతే నిను కాల్ చేస్
ఆ
అదే వన్ వన్ అంటే వన్ మినిట్ ఏ ఉంది ఇది అసలు మీరేం రెస్పాన్స్ ఇవ్వలేరు అది మళ్ళీ కట్ అయినదండి కావాలనేసి ఇంకా నేను కూడా సైలెంట్ ఉన్నా మరి నెట్వర్క్ ఇష్యూనా ఏంద అనేసి
ఆ లేదు మా హస్బెండ్ కాల్ చేస్తే మాట్లాడుతున్నా
అవునా అయిందా మరి మాట్లాడ్డం
ఆ
మళ్ళీ ఇంగా ఇప్పుడు లంచ్ టైమ్ కదా అనేేసి నిను కూడా సైలెంట్ గా ఉన్నా
ఆవు
పడుకున్నారా సిస్టర్ మీ బాబు
ఆ పడుకున్నడు సిస్టర్ ఇప్పుడు లేవడు
ఆహ మీ సార్ మరి లంచ్ కి వచ్చిండా
ఆహా లేదు అక్కడే చేస్తారు
ఆఫీస్ లోనా
ఆ
మరి దానికి అమౌంట్ వాళ్ళయినా మీ మీము శాలరీ నుంచి కట్ చేస్తారా
లేదు సిస్టర్ బాక్స్ తీసుకెళ్తాడు ఎందుకంటే ఒక్కొక్కసారి వెయిట్ చేపిస్తారు
అవునా
అందుకని బాక్స్ తీసుకెళ్తాడు
మరి వెయిట్ చెపిస్తే వెయిటింగ్ ఛార్జెస్ ఏమన్నా ఇస్తారా
ఎవ్వరు అంటే కంపెనీకి పోతాయ్ కం కంపెనీకి పోతాయి ఇప్పుడు క్యాబ్ పెట్టి ఓనర్ ఉంటారు వాళ్ళకు పోతాయ్
ఇంగ వాళ్ళు ఇవ్వరు ఇంగ వీళ్ళకి ఇంకా అలా అయితే వాళ్ళకే గదా సిస్టర్ బెనిఫిట్ ఇంగా
ఆ ఆ
మరి ఆడగారా మీరు
మనకు మంత్లీ ట్వంటీ టూ ఇస్తారు కదా మనం ఏమ్ అడగద్దిగా
హ ఆవును
ఎందుకంటే ఆయనకు గు లాభం ఉండాలే గద కార్ కంపెనీలో పెట్టినందుకు
అవును అంటే మీ ఓన్ వెహికిల్ కాదా అది
ఆ కాదు కాదు
ఆహా అలానే ఓన్ అయితే బెటర్ ఉండు
అవును ఓన్ నయితే మనకి లాభం ఉంటది
అవును మరోక్కటి తీసుకోక పెళ్లు సిస్టర్ ఫైనం
ఇగ బాబు ఇప్పుడే రీసెంట్గా అయిండు కదా సిస్టర్ కొంచెం పెద్దవాడయినాంకా
ఉహు
తీసుకోవచ్చు బైక్ తీసుకున్నాం బైక్ తీసుకున్నాం బైక్ కూడా రీసెంట్గా తీసుకున్నాం
అవునా ఇంగ ఇంకేముంది ఇంకా బాబు కోసం సంపాదించాలి ఇంగ అంతే కదా
అంతే ఇగ
బాబు కోసం సంపాదిస్తే ఇగ బాబు లాస్ట్కీఅసలు ఎట్లుంటందో ఏమో ఇ
ఉహు మరి నెత్తిన పెట్టుకొని చూస్ కోవద్దు ఇగ
చూసుకోవదు ఇంగ చూసుకునే రోజులు కావు ఫస్ట్ టు
అవును
హుమ్
ఎంత అంటే ఎంత ప్రేమ చూపాలో అంతే చూపాలి ఎంత కోపం చూపియాలో అంతే చూపియాలి
ఆ అవును
అట్లయితనే మాట వింటారు ఈ రోజ్ జనాలు
అవును అడిగిందల ఇచ్ కుంటూపోతే ఇంగా మనక్ కష్ట
మా ఊర్లనే చూస్ సున్న సిస్టర్ నేనైతే అలాంటోళ్ళని
నువ్వ
అంటే ఆ వాళ్ళు ఏజ్ ఎక్కువే అమ్మమ్మ వల్లైతారు నాకు
ఆ
వాళ్ళ కొడుకు ఏం చేసిండు ఆదిలాబాద్ సైడు ఒకఅమ్మాయిని లవ్ చేసి ఆమెని తీసుకొని రూమ్స్లల గట్ల తిరగడం చేసిండు
ఆ
అది అమ్మాయి వాళ్ళ సైడ్ తెలిసి వచ్చిఇగ పెళ్ళి చేస్తాం మేమ్ మనేసి ఇగ చ్చారు
అవునా
ఏమనీ
మరి ఏమైంద్ అయ్యిందా మ్యారేజు
కాలేదు ఆయనకు ఎన్నిఇయర్స్ ట్వంటీనే
అవునా మరి అమ్మాయి హు హ్ అమ్మాయికి
అమ్మాయికి ఏమో స్ ఆమెకి ఎక్కువనే అంట ఏజ్
మా బా మరీ ఆయన కంటే పెద్దా ఆమెకు తెల్ వదా సిస్టర్ అసలు నాకంటే చిన్నోడు అంటే ఒక తమ్ముడు ఫీలింగ్ రావాలి ఆమె
హూ ఆమే కూడా పీజీ చేస్ స్తుందట
అసలు ట్వంటీ ఇయర్స్ అబ్బాయిని వా
హ్ మ్మ్ అది ఆదిలాబాద్ సైడ్ వాళ్ళు ఊ సైడ్ ఎట్లా అంటే ఇప్పుడు అమ్మాాయి ఇప్పుడు అబ్బాయి కాడికి వెళ్ళింది కదా
ఆ హా
సైడు అమ్మాయి వాళ్ళదే తప్పు ఉంటదంట
అంటే
అంటే ఇప్పుడు అమ్మాయి వాళ్ళ సైడే తప్పు ఉందంట ఇగ, అబ్బాయిది అంటే ఇప్పుడు కొంతమంది తిడతారు అబ్బాయిని మర్చిపో అట్ల అంటరు కదా. అట్లుండదు ఇచ్చి పెళ్ళి జే స్ స్తరు వాళ్ళు
అవునా అదే ఇన్స్టాగ్రామ్ల రీల్స్ లా ఇట్లా జూస్ స్తా ఉంటాం. జనవరి ఫోర్టీన్ చి ఫిబ్రవరి ఫోర్టీన్ కు లవర్ దగ్గరికి వెళ్ళిండు, అట్ నుంచి అటే మ్యారేజ్ చేసుకొని వచ్చిండ్ అంటరు కదా అట్లా ఉంది కదా.
ఆ
బాబోయ్ అంటే రీల్స్లలో అవి ఇవి చూత్తంటే అంటే తెలుస్తది గానీ అవి
అయితే ఇగ వాళ్ళేదో ఒకటే బాధపడతురు, ఇప్పుడు అబ్బాయి యాభై వేలు కట్టించుండు హైదరాబాద్ లో మ్ హు అయినా చ్ నేర్చుకుంటాం మేనేజ్మెంట్ ఏదో నేర్చుకుంటారని యాభై వేలు కట్టిచ్చుండు వాళ్ళ అమ్మతోటి
మ్మ్
వాళ్ళ అమ్మ ఒకతే వాళ్ళ నాన్న లేడు అబ్బాయి పుట్టంగనే చనిపోయిండు ఇంగ ఆమ్ ఒకత్ టే సాది ఇన్ని రోజులు చదివిస్తే చదువ్ ఆప్ చేసిండు హు బైక్ తీసుకున్నాడు బై రెండు బైకులు తీస్ కొని ఖరాబ్ చేసిండు
ఉమ్
పాపం ఆమెకు అయితే అసలు సుఖ దుఃఖం లేకుండా పోయింది
అవును వాళ్ళ హస్బెండ్ లేనందుకు ఈ అబ్బాయి అండి కొంచెం మంచిగా ఉంటే బాగుండు అసలు తెలువట్లేదు సిస్టర్ అసలు ఈ కాలం పోరాగాలకు కష్టం తెలువట్
ఇప్పుడు పెళ్లి చేసుకొని వాడు ఎట్లా సాక్తాడు ఇప్పుడు ఆవని వాడికి జాబు లేదు వాడికి ఎట్ల సాక్తడు
ఇంగ ఏముంది ఇంగ అడుక్కొని తిని తాగాలి ఇంగ సికింద్రావాద్ స్టేషన్లా ఇ కనీసం మరి ఆ అమ్మాయి అయినా కూడా మరి చిన్నోడివిరా చిన్న నువ్వు అనన్ చెప్ నువ్వు ఫస్ట్ అని కెరియర్ మీద ఫోకస్ చేయి తర్వాత అయినప్పుడు ఒప్పించుకొని అయినా చేసు
అసలు కాదు ఆవ ఆవే ఏజొలని చూసు ఎంత మంచి ఉండగా ఈ చిన్న పిల్లగాండ్ల వెంబడి పడుడు ఏంది
ఆమె ఎంత అదో హింగా
ఆ
మ్ జనాలను ఎవ్వరిని ఏమ్ అనేటట్టు లేదు
పాపం ఆమే బాధ చూడ్లేకపో కొడుకు పుట్టినందుకు అట్లా ఆవే ఇప్పుడు ఊకే అంటది నాకు కొడుకు కాకుంట ఉమ్ కొడుకు కాకుంట ఒక కూతురైనా బాగుండని అనుకుంటా ఏడుస్తది
ఆ అంతేకదా సిస్ ర్ హస్బెండ్ లేనందుకు నిజంమే మరి అసలు అమ్మాయిని ఇచ్చిన అయిపోవు దేవుడు వాళ్ళ అమ్మనన్న అర్ధం చేసుకును కనీసం
ఉమ్ ఆవ పనికెళ్ళి వాని చదివిపిస్తే చదువు ఆప్ చేసిండు బైక్ కొన్నాడు ఆ బైక్ కిస్తిలు ఇమనే కట్టాలి మళ్లీ ఎ
ఉమ్ కాదు
బైక్ కిస్తిలు కట్టాలి వాని సా కాలి హైదరాబాద్ లో ఏదో ట్రైనింగ్ తీ కుంటన్నంటాడ ఫీల్ అ తలిపోగ కొటిడు
సిటీ సిటీ అనంటాం గాని సిటీ సిటీని అంటం గాని సిస్ ార అమ్మో ఎవరు ఎట్లా చేంజ్ అయ్యేది తెలివడి ఎంత మషుళ అయినా అందుకే విలేజ్కల ఉండాలి
సిటీ వచ్చి చె చిళపో నలనా కొ
ఆ బాగు్ పడివ న్నారు అవును ఇంకా బాగుపడేది అనింటే అవును ఏది ఉందా మన
ఇప్పుడు మనం చెయొద్దు అనుకోంటటి ఎవరు మనకు బలం అంత పెట్టారుగా
పెట్టారు అవును ఇప్పుడు ఇప్పుడు ఏ పేరెంట్స్ ఉంటంది కదా సిస్టర్ మా బాబు ఎదిగుతే ఇట్లీస్ట్ వాళ చదవకపోయినా కూడా మంచిగా మ్యారేజ్ చెస్తతే కట్నమయినా వవుది అట్లా కూడా ఆలో ఉన్నారు పేరెంట్స్ ఎందుకు లేరు కదా
అదే ఆ మట్లానేే అనుకుందింది పాపం
ఆ కట్నం అమౌంట్ తోటయినా వాడు ఏదన్నా ఒకటి బిజినెస్ చేసుకున్నాడా లేకుంటే ఏదన్నా ఒకటి వాడు చేసుకుంటాడు అన్నట్టు ఉన్నాయి అంటే అట్లా కూడా లేవు ఆశలు అట్లా కూడా ఉంచట్లేదు పేరెంట్స్ క ఆశలు వీళ్ళు
అ ఇప్పుడు అట్లనే అనుకుంది కా ఇన్నమైైన మంచిగా వస్తుంది ఏదో ఒకటి పెట్టి వచ్చ అనుకుంటే వాళ కట్టనం కూడా వన్ ల్యాక్ అంది ఎట్లా ఇస్తార వన్ ల్యాక్ ఇస్తారంట వన్ ల్యాక్ అంటే పెళ్ళకే సరిపోతుంది
సరిపోతుదావును పెళ్లి భారత్ అయితే అయతాేద సరే ఈ రోజులలా డెకరేషన్ క దానికి దీంకేయమ్
ఆ మన లేగ కే ఏ బస్ స భోజనాలు అయ్యి వాటర్ అన్ని టెంట్
అ వచ్చింది కాస్త అటే సరిపోద్ది సరియ అంతే కదా అట్లా వేసుకున్నాడు ఈ పిల్లవాడు
అందుకే కొడుకులు అస్ నాహందుకే కొడుకులు వద్దనిపిస్ కదా
అసలు నాకు బిడ్డే కావాలను కున్న మా ఊరోలందరు ప్రత్ ఈ ఒకడు కొడుకు ఐతడు కొడుకు ఐతడు అని అన్నరు
కొడుకే అయిండ నీ అదృష్టం ఏం అదృష్టం అంటరు కానీ మళ్ళా ఈ పెరిగి పెద్దయ్యే దాకా తెల్వది ఆ అదృష్టం ఎటు ఉండేది అదే సిస్టర్ పెద్దగాయ్యదాకా తెల్వదు
స్టర్ ఇప్పుడు నా కొడుకొక సెవెన్ మంత్సే కదా ఒకేలా మాయనా వొచ్ చ్చి సడన్ గా ఉత్తిని కసిరిచ్చినట్టు గట్టి అని మీద అరిసిండనుకో మొకం మాడ్చ్ కుంటే చాలు ఆ కొడుకు నాకెలి చూసి ఏడుస్తడు ఏడుసడు ఇగ అయిన్ దగ్ దగ్గర ఉండడు ఒకవేళ నా దగ్గరక వస్తాడు పాక్కుంట
ఊహు ప్చ్ అంటే అర్ అర్థమయి గ పిలగాని చిన్నప్పనుంచి పేరెంట్స్ ను నువ్ చూసివరిగినోళ్ళు వేరేగా ఉంటరు వేరేగా పెరుగుతారు సిస్టర్ ఇగ పేరెంట్స్ లేకుండా పేరెంట్స్ లో ఏ ఒక్కరు లేకున్నా కష్టమే సిస్టర్ వాళ్ళు ఇట్లా పెరిగేది తెల్వది ఇంగ ద్దరు ఉండాలె
ఇద్దరు ఉండాలె అహా కొంతెం కొంచెం మనం పెంచులో కూడా ఉంటది సిస్టర్ ఎప్ గామే గార్భం చేసింది అయినను చిన్నప్ పన్నించి ఇపుడు గారాబం చేయటం వల్ల అయిన నెత్తికి ప్పుడె ఒచిండు డాబా మీదకి
మీర్ జేస్తర సిస్టర్ కాలు
అ
న లైఫ్లో